హలో
ఆ హలో వినిపిస్తుందాండి
ఆ వినిపిస్తుందండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి మూవీ చూస్తున్న మీరు
అవును ఏం మూవీ చుస్తున్నారండి
రీసెంట్ గా ఒక వెబ్ సిరీస్ వచ్చింది కదాండి ఈ టీవీ విన్ లోకి గుర్తుకొస్తున్నాయి అని
అవునా అండి
వి ఆ విన్నారా మీరు ఇంకా వినలేదా
లేదండి పల్ద
ఆ బేబీ మూవీలో ఒక సెకండ్ హీరో ఉన్నాడు చూడండి విజయ్ దేవర్ కొండ బ్రదర్ కాకుండా
అవునవునులేండి
తను హీరో
ఆ
అంటే కొంతమంది ఉన్నారు అం ప్రమోషన్స్ చూసింటారు చూడండి నాకు తెలిసి ఇ లో మీరు ప్రమోషన్స్ చూస్తుంటారు ఒక ఆమె కొత్త ఆమె ఎవరో హీరోయిన్ కూడా
చూసింటానండి అంతేం గుర్తు రావట్లే బాగుందండి వెబ్ సిరీస్
చూసానండి ఆ బాగుంది
ఆ
ఆ అంతా ఇదే చ్ ఓల్డ్ డేస్
అవునులేండి
ఇంగా టైటిల్ వింటేనే అర్థం అయిపోతది గుర్తుకొస్తున్నాయి అని ఆ అన్నీ ఇదేనండి ఓల్డ్ డేస్ గురించి ఇంకొకసారి మాట్లాడుకోవడం వాళ్ళు పెద్దగాయిన తర్వాత
అవునులేండి
ఆ అంటే చిన్నప్పటి నుంచి వాడు హీరో
ఊ
ప్రిన్సిపాల్ కూతుర్ని లవ్ చేసిండు
ఆ
ఆ చిన్నగా ఉన్నప్పుడు అంతా వాడు చాలా అంటే ఎట్లుంటారు చెప్పండి ఇంకా స్కూల్ లైఫ్ లో అల్లరి అల్లరియా అతి అతిగా ఆ ర్యాగింగ్ చేయడం ఆ అట్లుంట్ ఆ
వాళ్ళతో ఎక్కువ మాట్లాడడానికి ట్రై చేయడం అట్ల చేస్
ఆ అట్లా చేసింటాడు అది ప్రిన్సిపల్ కి దొరికిపోయింటాడు ఒక రోజు అట్లా వాని మీద బ్యాడ్ ఒపీనియన్ ఉంటది కానీ వాళ్ళ అట్లనే వర్కౌట్ అయి ఉంటుంది అంటే ఇంకా అట్లనే ఎట్లో మళ్ళీ పెద్దగైన్ తర్వాత కలుస్తారు
ఆ
కానీ మంచిగా మారిపోతాడు ఆమె కోసం ఉ బెట్టి కడతాడనమాట ప్రిన్సిపల్ నువ్వు నా కూతుర్ని చేసుకోవాలంటే అంటే గుర్తుకొస్తున్నాయి అని ఇంట్స్ ఇన్స్టాలో ఎక్కువగా రీల్స్ స్క్రోల్ చేస్తుంటే అవే వచ్చినాయన్నమాట
ఆ
ఆ ఏదో బాగున్నట్టుంది అని చూసి సబ్స్క్రిప్షన్ ఉందా ఈ టీవి విన్
అవునులేండి
అది ఏమంటే ఒకటే రోజు వచ్చేసింది అంత ఎపిసోడ్ మొత్తం ఇట్లా
అవునులే కంటిన్యూగా మూవీ లాగా ఓ టూ త్రీ అవర్స్ అలా చేేసింది
వచ్చేసింది
ఆ
నార్మల్గా అయితే ఒక వీక్ ఒక ఎపిసోడ్ వస్తాది కదా
ఆ
అట్లా కాదు వెంట వెంటనే వచ్చేసింది అట్లా చూసేసిన అది కొత్తగా చూసిందంటే అదే అండి ఇంకేం లేదు అసలు
నేను అసలు ఏం చూడనండి వెబ్ సిరీస్ చూను మూవీస్ చూను
మీరు థియేటర్ కన్నా పోతారు నేను అది కూడా పోను
అంటే ఏదో ఒక మూవీ రిలీజ్ అయినప్పుడే ఒక్కటే పోతానండి థియేటర్ కి అంటే
నేనేదో ఆ పెద్ద మూవీ తీసుకున్నానా చూద్దాం అని వేరే వాళ్ళ దగ్గర నుంచి కొంచెం స్టార్టింగ్ లో చూసిన ఒక హాఫ్ అన్ అవర్ ఇంగది తం అయిపోయింది ఇగ ఏం పెద్ద ఇంట్రెస్ట్ లేదండి ఆ పాట ఉంది కదా
పెద్ద మూవీకి పోవాలని చెప్పి చాలా అప్పుడు పోవాల పోవాల అని చెప్పినా చాలా ఇది ఉండిండె కానీ అందరూ చెప్పిన రివ్యూస్ వల్ల ఆ మరి అలాగే ఇంస్టాలో మనము రూల్స్ ఆ ఇవి రీల్స్ చూస్
ఆ అవును లేండి
దానివల్ల
అంటే ఫ్యాన్స్ ఉంటారు కదా అదే మెగా ఫ్యాన్స్ చరణ్ ఫ్యాన్సూ వీళ్ళంతా ఉంట్రు గదా ఫ్యాన్స్ వాళ్ళ్ హైప్ చేషారం తే గాని పెద్దా ఇదైతే ఏం లేదు ఏమంటే దాంట్లో వాడు చాలా కొంచం మొరటగా ఉన్నాడు
ఊ ఆ అయినా ఆ మూవీ కోసమో ఆ హీరో చాలా బిల్ జేస్తున్నాడంట బాడీని
అదే అదే అదే దానికోసం జూడాల్సిందే
ఆ అందులో ఉండేది గూడా పాట ఒకటే గదా అండి
ఒక్కటేం గాదండి ఐటెమ్ సాంగ్ చాలా ఫేమస్ అయిపేంది
ఏదండీ
అది ఉంది గదా ఒగటి వారానికి వెయ్యి ఒక సాంగు
ఏమో అండి
విండ్లేద
ఆ
చానా ఉన్నాయ్ ఆ ఫస్టూ ఒగట్ సా ఫస్ట్ సాంగొచ్చి ఇదే బ్యాట్ క్రికెట్ బ్యాట్ తో ఒగటి ఫేమస్ అయిపో చిక్రి చిక్రి ఆ అది నాకి అంత గుర్తుకు లేవు ఆ సాంగు జూష్నా అది ఇంగొగటి జూష్నా అది జాన్వి శృతిహా
ఇంకా ఇంకా ఆట్స్టార్ లో గుడా వెబ్ సిరీసో ఆ ఇంగో కొన్ని బానే ఉన్నట్టున్నాయండి కానీ నేనేం చూన్నో గానీ నార్మల్గా ఇన్స్టాలో
ఒక్కటి జూష్నా అండి హాట్ స్టార్ లో ఒకటి సస్పెన్షన్ ఉంటుండే
ఏదండి సిరీష్ నేము
బిగ్ బాస్ నిఖిలూ ఒకటి ఉన్నాడ్ జూడండి విక్రమ్ విక్రమ్ సంథింగ్ ఏదో వొస్తది
ఆ ఆ
అది ఒక్కా ఫైవ్ ఎపిసోడ్స్ అట్లా జూష్నా అంతా సస్పెన్సే అంతా సస్పెన్సే అంటే అంత చంపిండేదే ఎవడు చంపినారని కడుక్క్కనేది వాడు పోలీస్ ఆఫీసర్ అనుకుంట దాంట్లో ఇంగ ప్రతి ఎపిసోడ్ అట్లే ఉంటే ఇంగ నాకి ఇంగ చూడబుద్ది గాలేదనమాట వదిలేష్ ష ఒక ఫోరె ఫోర్ ఫైవ్ జూష్నా ఉ ఊ ఉ
మనకీబ్ మనకీ బాగా ఇంట్రెస్ట్ రావాలం డే అట్లా ఏమి ఫైటింగ్స్ ఎక్కువుండి చంపుకునేది అట్లుంటే మనకి ఇంట్రెస్ట్ రాదనమాట చూసేది ఆ కొంచం స్టోరీ
అదే చూడల్ల చూడల్ల అన్ నెక్స్టు ఆ ఏంది ఆత్రృత అని ఉండ్యా ప్రతి ఎపిసోడ్ అట్లే ఉంది ఇంగ చంప డం ఎవరు జంపినారని కనుకోవడం ఇంగో ఎపిసోడు
ఉనా మనకి బాగా ఇంట్రెస్టు ఇంట్రెస్టొ చ్చే స్టోరీ ఉంటే గాన బాగా చూడాలినిపిస్తాది
ఆ కొంచం స్టోరి ఉండల్లా సాంగ్సుండల్ల అట్లుంటే మనకి ఇంట్రెస్టు
ఆ
నాకు తెలుగునే చూడల్లని ఇంట్రెస్టుండదు కొంతమంది ఇంగ్లీషు జూస్తారు కొరియన్వి చూస్తారు
అవునండి వాళ్ళు ఎలా చేస్తారేమో కానీ అర్థమే కాదు అసలు
ఆ ఇతాబ్
మనకు అసలు తెలుగు చూడాలంటేనే ఇంట్రెస్ట్ రాదు
ఆ
కైన్ ఆఫ్ ఫస్ట్ లో ఏదైనా నేను చూద్దాం అని చెప్పి ఓపెన్ చేస్తానండి అయినా ఫస్ట్ ఇట్లా ఏది ఇంట్రెస్ట్ రాదండి ఇంగ విడిచి పెట్టేస్తా అట్లనే నేను ఆస అసలు ఏం చూడను రీల్స్ తప్ప
రైన్స్ టైం పాస్ అయితుంది దాని వల్ల సగం ఏం చూడుకోకుండా పోతున్నాం ఆ
తిన్నా కొంచెం ఒక హాఫ్ ఎన్ అవర్ అలా వన్ అవర్ చూసామంటే ఇంట్రెస్ట్ వస్తది ఏదైనా స్టోరీ అంద చూడలేము ఒక రెండు మూడు నిమిషాలు చూస్తాను నేను అసలు నాకు ఇంట్రెస్టే రాదా ఇంకా ఎన్నిసార్లు దీన్ని అని చెప్పి క్లోజ్ చేసేస్తా
అది ఎట్లా చూస్తాం చెప్పు ఇన్స్టాల్ లో ఏమన్నా ఒక సీన్ ఆ కొంచెం రీల్స్ ఫేమస్ అయిపోతాయి కొన్ని సీన్స్ గురించే దానికోసం చూస్ సంపోయి యాడుంది ఈ సీను అని
నేను మా ఇంటి బంగారం మూవీ కూడా బాగుంటది ఇది ఒ ఓ ఫ్యామిలీ స్టోరీ ఆ ఎమోషన్స్ అన్ని ఉంటాయి ఇందులో అట్లనే చెప్ నేను చూడలే చూడాలని చెప్పి పోయానండి మూవీ ఏ కానీ అక్కడికి వెళ్తే ఏమంత నాక్కూడా అంతే అనిపించలా మూవీ
సాంగ్ బాగుంది అది
ఉ
ఉమ్
ఆ సాంగ్ కే అందరూ ఆ సాంగ్ ను వినే మూవీకి వెళ్తారండి ఆల్మోస్ట్
ఏ ఒకటి ఏదైనా ఫేమస్ అయిపోతే అయిపోయిన
ఆ
ఉమ్
ఇప్పుడు ట్వంటీ సెవెంత్ కు మూవీ రిలీజ్ ఉందండి దానికి పోవాలని చెప్పి చాలా వెయిట్ చేస్తున్నా
ఉమ్ అవునా
చూడల
ఏమో అండి నేను లాస్ట్ కి వెళ్ళింది మూవీ ఏదంటే ఏదో గుర్తులేదు కానీ ఎక్కువ రోజులు తీయేటర్ పోక దేనికి పోయినానని ఏమైనాకే గుర్తుదే చెప్పినానా లేకపోతే నేను పోయినానా
అ
హలో
ఆ అండి చెప్పండి
నేను లాస్ట్ థియేటర్ పోయిన మూవీ మీకేమన్నా గుర్తుందా
ఏమో అండి గుర్తులేదు
అదే కదా నాకు కూడా గుర్తుకు లేదు ఏదో ఒక మూవీకి వెళ్లాను
ఉమ్ వెళ్ళాకైతే వెళ్ళారండి
అది పోయింటి ఆర్మీ మూవీ వచ్చింది ఒకటి సాయి పల్లవిది
ఏదండి అమరనా
ఆ అమరన్ కి పోయొచ్చిన తర్వాత కూడ ఇంగ పోయొచ్చిననేమో కానీ గుర్తుకు లేవు
అవునులేండి
ఉమ్ కొన్ని ఇంట్రెస్టడ్ మా ఇంట్లో మెగా ఫ్యామిలీవయితే చెప్పండి అది కూడ మనాన్నెమంటడు కొన్ని రోజులుంటే టీ వీ కొస్తది కదా అంటడు
అందరు వెళ్ళుంటరండి కానీ లీడర్సే అ హ్యాపీనెస్ ఎ వేరు
థియేటర్ ఫీల్ వేరుంటది కదా
అదేగదా అంత పెద్ద స్క్రీన్ లో
మీ వాయిస్ స్ట్రక్ అవుతుంది వినిపించడం లేదు
అంత పెద్ద స్క్రీన్ లో మూవీన్ చూస్తే మనము ఎలాంటి స్టోరీ అయినా గానీ కొంచమైనా బెట్ టర్ గా ఫిల్ అయి వస్తాము
అవునవును
ఉమ్
ఇంట్లో చూస్తే ఇంకేం అర్థంమయితది కదా
ఆ అవునండి
ఆ ఏందోనండి అసలు మూవీ చూడలన్న ఇంట్రెస్ట్ రాదు ఏం రాదు అసలు నేను షోస్ బాగ చూస్త చూడండి ఎందుకంటవి తొందరగ అయిపోతయి కదా
అప్పుడు నాకి షోస్ అంటే అసలు ఒక్క షోను కూడ మిస్ చేయకోకుండా చూస్తాంటండి ఇప్పుడు అవ్వి గూడ చూడనెనేయి
నాక్ గుర్తుకుందిలేండి హాస్టల్లో ఎప్పుడూ అవ్వే జూస్తాండ్రీ దొరికిందంటే టైము ఆ సీరియల్స్
చూడ్నండి ఒక సీరియల్ చూడను, ఒక షో చూడ్ను, ఒక మూవీ చూడ్ను ఏమి చూడ్నసలు ఒకవేళ ఫ్రీగా ఉన్నానంటే ఆ రీల్స్ చూస్తా ఆ రీల్స్ కూడాచూడబుద్ధి కాదు ఒక్సారి అలాంటి టైమ్ లో ఇలా ఫ్రెండ్స్ కి ఎవరికైనా ఫోన్ చేసి మాట్లాడతా
ఈ రోజు అదే ఏదో వేరే చూస్తూ ఉండి హాట్స్టార్ లో అదయిపోయి అదేందండి మీరు జూస్తరుగ రిషి వసుధర సీరియల్
ఉమ్ అవునండి
ఏందది గుప్పేడంత మనసా ఆ అదోచ్చింది స్వామి అది చూసిననా ఇది ఎన్ని రోజుల నుంచి వస్తాంది స్వామి ఇంగా నువ్ నువ్వు చూస్తనే ఉంట టు దాన్ని
అదయిపోయిందండి బావుందా సీరియల్ ఒక్కటే అండి నేను బాగ చూసింది అంటే ప్రతి ఎపిసోడ్ మిస్ అవ్వకుండా
ఆ నేను చూసాను చిన్ని అదయిపోయిందా ఇంగప్ ప్పటి నుంచి ఒక్కటి కూడ చూడలేదు అసలు ఆ చిన్ని అయిపోయిండిదే లాస్ట్ ఇప్పుడు ఏదో వస్తంది కొత్తగా సంజన గల్రానిది
కీరెలున్నా ఏం తినండి
హాయ్ యాడ చూస్తానండి పిచ్చి పట్టిందంటే పోదుగాని
ఆ అవునండి
ఇప్పుడు మన పనులు మనం చేసుకోడానికే టైం ఉండదు ఇంగ యా
ఆ ఆ అవునండి
సరే అండి మరి పడుకోండి ఇంకా హలో హలో హలో